వినిపిస్తుందాక్కా
ఆ వినిపిస్తుంది.
నువ్వు హ్మ్ మ్మ్ ఏం చేస్తున్నావుక్క, బాగున్నావ
ఆ బాగున్నాను
ప్చ్ హ్మ్ ఏం చేస్తు హ్మ్ బాగున్నాంక్క, ఏం జేస్తున్నావు మరి
హ్మ్ ఇంట్లో పన్లు అవి ప్చ్ జరుగుతున్నాయి. హ్మ్ బట్టలు హ్మ్ ఇంకేంటి మీర్ నువ్వేం చేస్ ఈ రోజు మీ డైలీ పనులై ఏంటివి
హ్మ్ ఏం చేయలేదక్క రెస్ట్ తీసుకుంటున్నాను, హ్మ్ హుం పని అని ఏం లేదు. కాలీ హ్మ్
హ్మ్ హ్మ్ హ్
హ్మ్ జైలేదు ఇడేబెట్టు, ప్చ్ ప్చ్ ఈన్నే బెట్టు అవును
హ్మ్
డైలీ తింటాన్న ప్చ్ నూజ్ చేయండ్రి. హ్మ్ ఏమక్క మరి వంట ఏం చేశారు.
వంట ఈరోజు పప్పు హ్మ్ పప్పు, మామిడికాయ చేసి ఆమ్మ్ కాలిఫ్లవరు ఫ్రై రసం ఉ రసం పెడతాను రోజూ రసం పెడతా అవును
అంటే ఎక్కువ తిన కుడదు కదా డైలీ అలవాటు చేసుకోకూడదు రసం
అంటే అదే ఆ చారు చారు అంటాం కదా మీరేమంటారొ మీ ఎరియా లో నచారు ఆ ఆ టొమాటో వేసి చేస్తాము ఒక్కొక్కసారి టొమాటో వేయకుండా కూడా ను చింతపండును తర్వాత చారు రసం చ రసం పొడి
అవును అవును కానీ డైలీ అలవాటు చేసుకోకూడదు దానివల్ల గ్యాస్ ట్రాబుల్ వస్తుంది డైలీ రసం తినడం వల్ల
అవునా మేము మాకు అలవాటు రోజు ఏదో అట్లీస్ట్ ఒక్కపూటయిన ఉండాలి అలా అంటే అలా అలవాటు అయిపోయింది మాకి ఇక్కడ మా ప్రాంతంలో ఎక్కువ చారు డెఫ ప్రెండ్ గా పెట్టుకుంటాం
కానీ అలావటే కానీ డైలీ అనేది
రసం అనేది తినకూడదు దాని వల్ల గ్యాస్ ట్రాబుల్ అనేది వస్తుంది పప్పుతో అంటారు కదమ్మ పప్పు ఎక్కువ తింటే వస్తుంది కదా అది నైట్ టైమ్ తినకూడదు అంట
పప్పు అన్ పప్పు సరే ఓకే కానీ డైలీ రసం అనేది ఒకే రోజు రసం ఉండాల్సిందె అంటారు పిల్లలు చిన్న పిల్లలకైతే కొంచెం తి తిందురు
మనము డైలీ రసం అంటేనా
అదే గ్యాస్ ట్రబుల్ కొన్ని కొంతమంది గ్యాస్ ట్రాబుల్ వస్తాది అని కూడా అంటారు మా ఇంటి దగ్గర కూడా డైలీ రసం చెయ్యి పప్పు చెయ్యి ఎదన్నా చెయ్యి దాని వల్ల గ్యాస్ ట్రాబుల్ బాషా కలిసిన కూడా రెండు రోజుల ఒక్కసారి వెళ్ళాల్సి వస్తాది చిన్న పిల్లల అనేది వ్రతం చేస్తాం ఇట్లాగే సిరికి రెండు రోజులకిసారి అలా మారిచిపొతారు ఏమంటే కొంచెం రసం పిల్లలయితేనా రసం ఉన్నా కొంచెం బాగా తింటారు
అదే కొంచెం వాళ్ళకి తినడానికి విలుగా ఉంటుంది గట్టిగా ఉండదు కదా కొంచెం జారుగా ఉంటది కదా
హలో
ఆ హలో వినిపిస్తుందా మాట హలో
హలో నాక్ వి న్ హలో